వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి
పోన్నావ
ఆ బాగున్న నువ్వు బాగున్నావ
ఏం చేస్తున్నావ్
ఇ కూర్చున్నాాల ఇప్పుడే తి నువ్వు హలో హేలో
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది ఏం చేస్తున్నావ్ వంట చేస్తున్నావ
తిన్నావ
ఆ తిన్నాయి ఆ తిన్న తిన్నా
ఏంటే ఈరోజు స్పెషల్
ఏం లేదు అన్నం టమాట పప్పు ఇంకా పప్పుచారు అట్లనే ఆలు ఫ్రై
ఆలు ఫ్రై వచ్చా కుకింగ్ ఒచ్చ
ఆ ఒచ్చు
ఏమేం చేస్తవ్
అన్ని వెజ్ ఐటెమ్స్ అన్ని చేస్త నాన్ వెజ్ కూడ
వెజ్ లవర్ ఆ నాన్ వెజ్ లవర్ ఆ
నాన్ వెజ్ ఎ తింటా నేనైతే ఎక్కువ మట్టుకు
నాన్ వెెజ్ రా తినడం ఒక్కటే వచ్చు మీకు
హలో
ఆ నువ్వెం తింటావ్ ఎక్కువ
నాన్ వెెజ్ ఎక్కువ నాన్ వెెజ్ తింటాం మీకు త్రీ టైమ్స్ అనే నాన్ వెెజ్ ఉంటుంది మా ఇంట్లో
వంటలు వచ్చా మరి నీకు
వచ్చు వచ్చు అన్ని వచ్చు
హు
ఏంటి ఆ చికెన్ బిర్యానీ వచ్చు మటన్ వచ్చు ఫిష్ వచ్చు ఫ్రాన్స్ వచ్చు అన్ని చేస్త
ప్రాన్స్ ఎట్లా చేస్తవ్ ఒకసారి రెసిపీ చెప్
ప్రాన్స్ ఫ్రై కావాలా పులుసు కావాల
ఫ్రై ఏ చెప్పు
ఫాన్స్ ఏం లేదు మంచిగ వాష్ చేసుకోవాలే స్మెల్ రాకుండ వాటర్ వేసి మంచిగా వాష్ చేసుకోవాలి ఫ్రాన్స్ ని మంచిగా కడుపుకోవాలి
ఆ
తర్వాత అందులో అందులో కారము పసుపు అల్లంఎల్లిపాయలు వేసి పేస్టు మసాలా ఆయిలు కొంచెం అన్నీ మిక్స్ చేసుకోవాలే మిక్సీ చేసుకొని ఒక ఫ్రిడ్జ్లో ఒక టెన్ మినిట్స్ అల ఉంచుకొని ఆయిళ్ళో ఫ్రై చేసుకోవడమే అంతే
అంతేనా అంటే ఇగ చికెన్ ఫ్రేయ్ ఎట్లా వేసుకుంటామో అట్లా చేసుకోవాలి
అల్ల ఆనియన్స్ తోటి టమాటో తోని కూడా చేసుకోవచ్చు టమాట కూడా బానే ఉంటాది టమట్ ట ఉన్ను ఫ్రాన్స్
మ్ హు మరి పులుసు ఎలా చేస్తాము
పుల్సు పుల్ పుల్సు కుడా సేమ్ ఇవి ఆయిల్ ఏంటిది కారాపొడి పసుపు నూనె అళ్లమేల్లి పాయపేస్ట్ మసాల అన్నిీ కలుపుకోవాలే తర్వాత కొన్ని ఆయిళ్ళేసి మ్ మ్ ఆవాలు జీలకర్ర దాల్చిన చెక్కాల వంగాలు కొంచెం వేసుకుంటే అ వేసుకొని గోలాక ఆనియన్స్ వేసుకొని అవి గోలాక పులుసు పోసుకోవాలే పచ్చి పులుసు
మ్
పోసుకొని తర్వాత ఫ్రాన్స్ వెయ్యడమే
అంతేనా
అ అంతే
అంతే అది నువ్వు ఎక్కువగ ఏ కూర తింటావ్
ఎక్కువగా అన్ని తింటా చికెన్ అంటే బాగా ఇష్టం మటన్ ఉన్నా కూడా చికెన్ అంటేనే ఎక్కువిష్టం చికెన్ బిర్యానీ చికెన్
మ్ హు కొంతమందికి మటన్ ఎక్కువ ఇష్టం ఉంటంది కదా చికెన్ కంటే అట్లా అని అడుగుతున్న నిను ఎక్కువ మటనే తింటా
చికెన్ బిర్యానీ చికెన్
అ చికెన్ బిర్యానీ ా ఇగ బయట తింట ఇంట్లో చేస్తే తిన లేదు లేదు ఇంట్లోనే తింట ఇంట్లో వాళ్ళు ఏది చేస్తే అదే తింటా
వెజ్ మంచూరియన్ నూడిల్స్ ఇవి ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ ఇష్టం లేదా
ఫాస్ట్ ఫుడ్ ఇష్టాం ఇంగ అప్పుడప్పుడు బయట తింటా ఎక్కువ మట్టికి ఇంట్లోనే చేసుకోని తింటాం
ఇంట్లోనే చేసుకొని తింటా చేయొచ్చా ఇవి నూడిల్స్ వెజ్ మంచూరియా
వెజ్ మంచూరియన్
స్తావా ఇంట్లో
అన్ వెజ్ మంచూరియన్ అంటే కొంచెం కష్ అ చేస్త అందులో ఏముంది
నూడిల్స్ అంటే ఈజీయే కానీ ఒక సోయా సాస్ చిల్లీ సాస్ టమాటో సాస్ చేస్ తీసి పెట్టుకున్నామన్ అంతే
మ్ నీకొచ్చ చేయడం రెడ్ మ
వ చ్చు వచ్చు చేస్తా మొన్న క్యాబేజీతో చేసా
ఆహా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తాం కదా మరి నువ్వ ఎట్లా చేస్తావ్
క్యాబేజీతోని చేేస్తా నేను క్యాబేజీ అంతా తురిమి అందులో కొంచెం కాన్ ఫ్లోర్ వేసి కొందరు మైదాతోని చేస్తాారు నువ్వు ఏది చేస్తావ్
నిను కుడా కొంచెం మైదా వేస్త మంచిగా గోలాలంటే తర్వాత నేను కూడా మైదా నేను ఎక్కువ అయితే క్యారెట్ ఇవేమంటారు క్యాబెజ్ తో చేస్తా క్యబేజ్ లేకపోత్ క్యారెట్ కూడా అండ్ల చేసేస్తా
మైదానా కాన్ట్్లోరా ఏదేస్తావ్
కాార్న్ ఫ్లవరే ఏస ఎక్కువ మైద ఏం వాడగాని కార్న్ ఫ్లవరే ఏస సం మ్ నువ్వు
నేను కూడా కార్న్ ఫ్లోరే ఏస్తా ఎలా ఏస్తవో ఒకసారి చెప్పావా
ఆ ఇంగా క్యారెట్ ని ఇంటు క్యాబేజ్ ని సన్నగా తురుముకుంటం మొత్తం తురుమకున్న తర్వాత ఇంక వాటర్ వేసుకుంటా ఉండల్లాగా చేసేస్తాం ఏస్తే ఈ కార్న్ ఫ్లోర్ ఉందనుకో ముందు ఏ సేస్తాం ఆవి కొంచెం ఏం చేస్తాంటే లాస్ట్ కి వేసేసి ముద్దల్లాగా చేసుకొని పక్కన పెట్టేసుకొని ఆయిల్ లో ఫ్రై ఏసుకుంటా ఇక చేసుకున్న తర్వాత ఫ్రై ఏసుకున్నా అ వుండ్రాళ్ళు తీసి పక్కన పెట్టేసి
మ్
ఆ కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు క్యాప్సికమ్
అంటే దాన్ని డీప్ ఫ్రై
డీప్ ఫ్రై చేస్తా చేస్తా చేసిన తర్వాత ఇప్పుడు దానికి కొంచెం జ్యూసి జ్యూసి రావాలంటే వేరే మిశ్రమం రడీ చేసుకోవాలి కదా దాని గురించి చెప్తున్నా వేరే బాండీలో కొంచెం నూనె ఉల్లిపాయలు కొంచెం చిన్న చిన్నగా తరుముకున్నా ఇంకా ఏమంటరు ఎల్లిపాయ కూడా వేసా కొంచెం చిన్నగా తరుముకున తర్వాత పొడుగ్గా మిర్చి ఏసేసి క్యాప్సికమ్ ని క్యారెట్ యూజ్ చేస్తా గ్రీన్ చిల్లీ సాస్ యూజ్ చేస్తా రెడ్ టమాటో అవన్నీ కొంచెం సోయా సాస్ ఉంది ఎక్కువ యూస్ జేయా చేదు వస్తది అని కొంచెం యూస్ చేసి ఆ బాల్స్ ని చేస్తాం
మ్ అయిపోయింది మ్ ఏది బావుంటది బయట ఏ టిఫిన్ బావుం హోటల్లో మన ఇంట్లో చేసుకుంది బావుంది
ఎంతైనా బయట బయటనే కదా
అవును
మనం ఇంటి ఇంట్లో చేసుకున్న బయట చేసుకున్న టేస్ట్ రాదు
వెరైటీ ఐటెమ్స్
ఏం ట్రైల్స్ వెయలేదు ఇక అంటే రోజు ఏ వంటలు చెస్తుందో అవే చేస్తాం ఎప్పడి నుంచో అంతె ఏమంటారు కొంచెం వేరే ది ఫుడ్ ఐటమ్ ట్రై చేయాలి నేను నేను ఎప్పుడు ప్రాన్స్ బిర్యానీ జెయలె అది జెసి గీ నాటుకోడి కారం చేయాలని ఉండే కానీ కుదరట్లేదు అసలు ఒకసారీ ఎక్కడికొ రెస్టారెంట్ కి ఎళ్ళినప్పుడు ఏమంటే ప్రాన్స్ బిర్యానీ గీ నాటుకోడి తిన్నా అదె మేబి హలో హలో
హలో వినిపిస్తుందా
ఆ
ఇప్పటిదాకా వినిపివలే సైలెంట్ ఉన్నావా లేకపోతే కాలే ఫోనే అల
వీనాటు కోడి తిన ఇంక అప్పటి నుంచి అనుకుంటున్నా ఎప్పుడైనా ట్రై జెయ్యాలని కాని కుదరట్లేదు ఎప్పుడు ఒకసారి బయటికె ళినప్పుడు గీ నాట్టుకోడి ఇంకా ప్రాన్స్ బిర్యానీ తిన్నా అదే ఫస్ట్ టైమ్
గీని నేను తినలేదు ఫ్రాన్స్ బిర్యానీ దినలేదు గీని నాటుకోడి దినలేదు
ఆ రెండు బాగుంది ఇంకా అదే అంటున్నాయి ఎప్పటి నుంచో అది ట్రై చేయ్యాల అనుకున్నా కానీ అయితలేదు
ఇంట్లోనా
ఆ ఇంట్లో అనుకుంటున్నా ఈ సమ్మర్ లో అన్నా చేద్దాం అనుకుంటే అయితలేదు
ఐస్ క్రీమ్స్ ఇవి ట్రై చేసావా కేక్
నేను అవి ఏం ట్రై చేయలేదు ఎప్పుడు ట్రై చేద్దాం అనుకున్నా
తవ హాట్ ఆ
హాటే తింట ఎక్కువ స్వీట్ స్వీట్ నచ్చదు
ఎంత హాట్ తిన్నా తర్వాత హాట్ తిన్నాక స్వీట్ తినాలనిత్తది
ఆ ఇక అప్పుడు అంటే ఇక పండ్లు ఏమైనా ఉంటే తింటాగానీ స్వీట్ మాత్రం ఎక్కువ తిన
ఎక్కువ ఏది ఇష్టం
నాకా కదుకది ఇంకా సేమియా ఆ
మిలన్ స్వీట్స్ తిన్నావ సూపర్ ఉంటాయి
మిలానా చ లేదు తినలేదు అది బయట షాప్లలోనే బాగుంటది మనం చెసి
మనం చేయలేం గాని బయటనే అడు టున్నా నేను ఇంట్లో అంటే ఇవి చేసుకోవచ్చు గులాబ్జాము బాదుషా ఇవన్నీ వేసుకోవచ్చు కానీ మిలియన్ స్వీట్స్ ఎంత బాగుంటాయో కొంచం తింటే ఆలిగా అది
ఇగ మనం మొత్తం వ్యసనంలాగా అయిపోతది ఒక్కసారి తింటే
గీతోనే మొత్తం
గీ తింటారా
తింటా తింటా నేను గీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తా
అదే అదే ఇంట్లో చేసిందే
అన్నిట్లలో వేస్తాం బిర్యానీలో ఉప్మాలో అన్నిట్లలో వేస్తాం
ఉప్మాలో కూడా వేస్తారా అసలు ఉప్మా తింటారా
కొంచెం గీ వేయ్యాలి కొంచెం ఆయిల్ వేయ్యాలి మొత్తం గీ కాదు
ఉహా అది ఇంకా బిర్యానీలో ఎట్లా వేసుకుంటామో అట్లా వేసుకోవడం
ఆ
అంటే బిర్యానీ లో కూడా కొంచం గి కొంచం ఆయిల్ వే
గీ ఎక్కువ వేస్తా ఆయిల్ పర్సెంటేజ్ తక్కువ ఉండే మళ్ళీ పైన కూడా గీతోనేస్తా
అదే అదే ఆ పైన ఇంకా ఫినిషింగ్ కి గీ ఏ
వచ్చా బిర్యానీ వచ్చా చేసినావా ఎప్పుడన్నా కనీ
చేసినా కానీ అంత బాగా కుదరదు ఎప్పుడు
డ్ బౌల్స్ బాగా పడతాయి అవి ఏంటంటే వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్ రావాల లేకపోతే కొంచెం మెత్తగాన అయితది లేకపోతే గట్టిగా అయినా అయితది
అదే అంటున్నా అందుకే ఒక్కసారి ప్రయత్నించినాయి ఇగ అది
నేను చేసాను చేస్తే ఒక టూ టైమ్స్ కొంచెం గట్టి గా ఏమ్ కాలేగాని కొంచెం మెత్తగా అయ్యింది
ఉమ్
ఇంకా తర్వాత క్వాంటిటీనీ బట్టి వేస్తున్నా
మెత్తగ అయినా తినొచ్చు గట్టిగాయితే తినలేం రాలు రాలు లెకుంటయ్
ఆ మెత్తగతే ఏం పర్లేదు కానీ నా రాళ్ రాళ్ళోళ్ళు ఉంటేనే తినాల
ఆ
ఇంకా ఏం వెజ్ ల ఏం కరీ ఇష్టం
వెజ్ లోన ఆలుగడ ఫ్రై పప్పు చారు
ఆలు ఫ్రై, పప్పుచారు, వంకాయ, బ్రింజాల్, వంకాయ మసాలా ఇవి తిన. ఇప్పు నువ్ ఒకదాని నిన ఒక్కదానే చూస్తున్న అంకాయ నచ్చదు అనే వాళ్ళని
నేను కూడా ఇప్పుడ వింటున్నా ఆ వంకాయ నచ్చుతది అంటున్న
గుత్తి వంకాయ ఒకసారి ట్రై చేయ్ వంకాయ మసాలా సూపర్ ఉంటది ఆలు ఫ్రై
గ టమాటా వంకాయ అ అదిదిన
ఆలు కూడ పొటాటో ఫ్రై నాకైతే వట్టిదే నేను రైస్ లో కన్నా వట్టిగనే తింటా
ఆహ వట్టి వంకాయ్ తింటవా
వట్టి పొటాటో ఫ్రై
ఆహా అదే అదే ఇంకా
ఈ రోజు ఆలు ఫ్రై ఉన్ను ఏంటిదో అన్నవ్ ఏం కర్రీస్ ఈ రోజు
ఆలూ ఫ్రై, పప్పు చారు, టమాటా పప్పు. ఊ మీది మరి
మాది నేను సాంబార్ ఏస్తున్నా సాంబార్ ను పాప్డాలు వేయించాలి నేను కూడా ఏదైనా ఫ్రై చేద్దాం అను కుంటున్నా కాని ఆలు లేవు చూడాలి పాప్
సరే మరి ఉంటా బాయ్ బాయ్ ఉ